హలో అమ్మ
హు చెప్పురా
మా మ్మ
బైక్ హారన్
యాభై వేలు సరిపోతుందియితే
ఉ నాకు చాలు యాభై వేలు సాలు నీకు లక్ష రూపాయలు వచ్చినప్పుడు నాకు ఒక యాభై వేలు నీకు ఒక కారు హారన్
ఇది వస్తే కథ అన్నఫస్ట్
ఆహా
కష్టం
ఎం ద్ర హలో
నాకు లక్ష రూపాయలు రావాలి కదా
ఏముంది కానీవస్తది కానీ
ఇంట్లో పనిదామా
ఏందే
ఆ లక్ష రూపాయలువే నువ్వేనాకు ఇచ్చేయి నేనే తింటేను యాభై
బస్సు హారం పస్పు ఎప్పుడు గాని అన్న వాళ్ళకి గాని తమ్ముళకిగాని అక్కోళ్ళు చెల్లళ్ళ సపోర్ట్ ఉంటార రా తెలుసా
ఆ అందుకే అన్న చెల్ సపోర్ట్ కాబట్టి నూ లక్ష రూపాయలు
సర్వా వచ్చినప్పుడు ఇస్తాన రా
కావ మా మాకు యావే వదులే నా
ఆ ఎరా షాపింగ్ చేసుకుంటావరా షాపింగ్ చేసుకుంటావా
తింటాడేను ఫుల్ అప ఇంట్రెస్ట్ లేదు మడి
క్యాబింగ్ ఇంట్రెస్ట్ అదారా
అ
ఆ
తిందాం అన్నా ఎందుకు ఉరికే షాపింగ్
ఆ
తిందాం ఫుల్ కడుపునిండ ఎందుకు షాపింగ్ చెప్పు
హు డ్రెస్సులు మేకప్పు
అవన్నీ మనకు
ఆహా
కు
హు
మేకప్ ఇదంతా ఏంది
చెప్పురా అవంతా ఉంటాయి కదా ఖర్చులు ఉంటాయి కదా
కానీ నేను పెట్టను అన్నా నేను వాడను అసలు ఏది
డ్రెస్సులు కూడా కొనుక్కోవా రా
ఎ రా
మా డాడీ కొనిస్తాడు ని కొనుక్కోను
ఆహా అంతా మీ డాడీ షాపింగ్ ఏనా
ఆ
ఊ
ఏం చేస్తున్నావ్ నువ్వు
అంటే గ్రాండ్ వి తెచ్చిస్తాడా డాడీ
గ్రాండ్ గా అంటే ఇగ ఏం లేదు
ఉహు
సందర్భాన్ని బట్టి
ఉహు ఒక ఇప్పటికి ఒక నాలుగు సూట్ కేసులు ఉంటాయా రా బట్టలు
ఆ అంత లేదు
హు ఏ ఉండయాం ఉంటే ఒక ఎనిమిది లేకపోతే ఐదా
రెండు ఆ రెండు కాదు రెండు
అంటే పెద్ద సూట్ కేసులు రెండు ఉన్నాయా
హు హు
ఇంకా ఉంటాయి లేరా సైడ్ లో ఏడైన్నా బ్యాగులలో ఉంటాయి
ఏం లేదు అన్నా
ఉహు అయితే నాకు
అ
ఇంకేంట్రా ఏదో డబ్బులు కావాలి అన్నావంట
ఈ
ఊ ఎంత కావాలి రా
ఆ థౌసేన్
థౌసేనా ఎప్పుడు ఎప్పుడు కావాలే
ఊకె ఇరువై వేయిలు
మ్మ్ హ్మ్
అర్థం కాల
వెడ్నెస్డే బుధవారం
వెనాస్డేనా
ఆ
మ్మ్ సర్లేరా అంతలోపల నేను సెట్ చేసి సెండ్ చేసు సెండ్ చేస్తాలే
మ్మ్
ఓకేనా తౌసండ్ ఎనా ఇంకా ఎక్స్ట్రా కావాలా
అ
మ్మ్ హ్మ్
అవును
మ్మ్ ఏమన్నా స్పెషల్గా ఏమన్నా బర్త్డేలు అలాంటివి ఏమైనా ఉన్నాయా
ఆ
మ్మ్ హ్మ్
మ్మ్
లేకపోతే ఎడన్నా పార్టీకి వెళ్తాన్నావా చెప్పురా
అకా ఫె కోస ఆ ఫ్రెండ్ కి
ఫ్రెండు కా
మ్మ్
మ్మ్ ఓకే నాది ఇంకా శాలరీ పడలేదురా శాలరీ పడితే
మ్మ్
పంపిస్తా సరేనా మ్మ్ ఏరా డల్గా ఉండవు
ఏం లేదు అన్న
హ్మ్ ఏన్ తిన్నావు తన్లేదు లేకపోతే వాళ్ళు పెట్టింది సరిపోలేదు